హలో బాగున్నామండి. మీరు ఎట్లున్నారు? మేమ చ్ ఏం చేయాలో అర్ధం అర్థంగాక ఉన్నామండి.
ఆ ఒకే ఒకే సరేగాని నీ ఇష్టమైన మూవీ చెప్తారా.
మీకు నీకు ఇష్టమైన మూవీ చెప్తారా నాకైతే మూవీస్ అంటే అంతగా ఇష్టం ఉండదు నాకు షార్ట్స్
ఆ నాకు హాయినానా అంటే చాలా ఇష్టం.
ఓకే అండి మాకు కూడా ఇష్టమండి ఆ మూవీ
మీది
అ
నీ ఫెవరెట్ ముూవీ
అదే అండి హాయ్ నాన్న నెక్స్ట్, సీతారామం
ఉ
బట్ నేను ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ చూడ్డం ఇష్టం.
ఓగే ఓకే ఫేవరెట్ హీరో
ఆ ఎన్టీఆర్ అండి.
ఊ
మీకండి హలో
లో
మీకు ఎవరండీ
అల్లు అర్జున్ అండి
ఓకే హీరోయిన్ అండి
వన్
ఓకే అండి
ఆ మీకు
మాకు సమంత సాయిపల్లవి అండి
ఆ మీకెందుకు అల్లు అర్జున అదే మీకెందుకు ఎన్టీఆర్ అంటే ఇష్టం ఏమన్నా చెప్పగలుగుతారా ఎందుకు స్పెషల్ లాగా ఏమన్నా ఉందా
ఆ నో ఓట్స్ టు టెల్ థట్ ఆల్ అండి
ఆ ఆ మరి మరి ఇంకా ఎందుకి ఇష్ ష్టం
ఎందుకంటే దాన్ని నేను మాటల్లాగ చెప్పలేనండి మీకు
అంత ఇష్టమా
అవును
నాకైతే అల్లు అర్జు ర్జున్ గారు ఎందుకు ఇష్టం అంటే ఆయన యునీక్ క్వాలిటీస్ నాకు ఇష్టం ఆయన ఒక మాట అన్నారండి ఇప్పుడు ఒక మనిషి మీ కు నో చెప్తున్నారు అంటే అయినా మీకు నో చెప్పట్లేను మీరు అడిగిన దానికి నో చెప్తున్నారు అని అర్థం అంటే ఆ క్వశ్చన్ కి నో చెప్తున్నారు మీ కు కాదు మీరు అది అర్థం చేసుకోవాలి అది ఆయన ఎంత బాగా
ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్ప
ఇప్పుడు మనము కంపేర్ చెయలేదు డి వాళ్లని వీళ్ళని కలిపి నేను జస్ట్ చెప్తున్నాను మీరెందుకు అలా వెళ్ళిపోతారు
చెప్తున్నాను కదా మీరు అడిగారు కదా ఇలాంటివంతా మా